ఆ గాళీగానే ఉన్నా ఇప్ ఇప్పుడే అన్నం తిన్న మాకు సొరకాయ కూర చేసింది తిన్నా
సోరకాయ అంటె ఉత్త సోరకాయనా లేకపోతే అళ్లా పప్ప వేసర
సోరకాయ పప్పు ఎండుమిరపకాయలు ఏసి చేసింది
అవునా ఎండు మిరపకాయలు వేసుకుంటారా అండి పచ్చిమిరపకాయలు వేసుకుంటారు కానీ
ఆ అంటే సోరకాయలకు ఇవే మంచిగా ఉంటాయి కదా అందుకే
అవును మా ఇంట్లో అయితే ఈరోజు ఏం చేసిర్ ఇంటటే ఆలుగడ్డ కూర చేసిర్ ఆలుగడ్డడి వంకాయ చేసిర్
ఎక్కువ తినొద్దండి మంచిది కాదు ఆరోగ్యానికి కూడా
ఉన్నళ్ళు ఎక్కువ తినొద్దట మాసంటలు తినొచ్చు ఏం కాదు
ఉమ్ మరి ఇంకా పెరుగు తిన్నారా పెరుగు తింటారా మీరు రోజు ఎండాకాలం కదా
ఆ తింటాంమండి అంటే ఎండాకాలం కొంచెం చల్ల చల్లగా ఉండాలి కాబట్టి పెరుగు తింటాం రాగి జావా కూడా తాగుతాము అప్పుడప్పుడు
కుంటున్నాడు మీరు రాగి జావ తాగుతూనే ఉండండి సరేనా
డి రాయిజావ అంబలి పెరుగు ఇవి మూడు మంచిగా ఉంటాయి అందుకోసమనే ఎక్కువ ఇవే తాగుతాం
కరెక్టే ఏంది మరి ఎక్కువ తాగకండి అంటే నీరు వస్తది మరి ఎక్కువ తాగితే నీరు వస్తుది
లేండి కొంచెం కొంచెమే తాగుతాం లేకపోతే అన్నం తింటామండి అంతే
అన్నం తినాలే పెరుగు తినాలే మజ్జిగ చారు తాగాలి
దండి మీరే పెరుగు తినాలి అవి తినాలి అని చెప్తున్నారు మళ్ళీ తింటావా అని అంటే తినకూరంటవి ఎందుకు
ఆ నేను పెరుగు తినమని చెప్పు తున్నా అండి కానీ ఏం టిది రాగిజావ ఎక్కువ తాగొద్దు అంబలి ఎక్కు క్కువ తాగొద్దని చెబుతున్న
ఆహా ఓకే ఇట్లే అంటున్నారా
రాగి జావా తాగద్దు అంతగానం మంచిది కాదు ఆరోగ్యానికి
మరీ ఎక్కువ ఏం తాగుతాలేం లేండి కొంచమే తాగుతున్నా
ఆ
ఉమ్ ఏవున్నాయి ఏం లేదు ఈ ఎండనే బాగా మండిపోతుంది ఫ్యాన్ వేసుకొని ఉందామంటె కరెంట్ కూడా తీసేస్తున్నారు కరెంట్ ఉండట్లేదు ఏం లేదు
కరెంట్ పోతుంది మరి ఎందుకో అర్థం అవ్వట్లేదు పోతే గంట రెండు గంటల వరకు కూడా రాదు ఎట్లా మరి
అదే నా మా ఊర్లో కూడా అదే ప్రాబ్లమ్ ఉంది చదువుకుందా మన్నా కరెంట్ ఉంటలేదు ఆ ఉడకపోతే చదువుకు
ఉమ్ కానీ చదువుకోవాలి కదండి ఇప్పుడు కాలి లేదని చదువుకోలేకపోతే ఎగ్జామ్ డేట్ దగ్గరకు వస్తాది కదా
ఇగ చదువుకున్నడాన్ని ఎట్లా ఏ గాలి లేదంట చదువుకోకుండా ఉంటే ఎలా అండి ఎగ్జామ్ ఫెయిల్ అయితాం కదా
అదే మనం కష్టపడి చదివేదే జాబ్ రావడం కోసం ఇక ఫ్యాన్ లేదని అదునుకోకుండా ఉంటే ఇబ్బంది అయితది
ఉహూ చదువుతున్నా అండి
ఉమ్
ఎల్ మీర్ చదువుకుంటారా ఏన్ సబ్జెక్ట్ చదువుతారు
నేనా కరెంట్ ఎఫైర్స్ చదువుతున్న పిడిఎఫ్ ఉంటే
ఎందుకండి పొద్దుగ నైట్ అ ఎంత పడుకోలేదు ఐదుంపులు లేస్తున్న నిద్ర వస్తున్నది మీ
అవునండి అంటే ఎగ్జామ్ ఉంది కదా అందుకే లేట్ నైట్ రెండు అయ్యేదాక చదువుకున్నాను అందుకే ఇప్పుడు నిద్ర వస్తుంది
అదేదో పొద్దుగ లేసి చదువుకోవచ్చు కదండి లేట్ ఉండ పొద్దు గాలనే ఆరు ఇంటికి లేవచ్చుగా
ఉంటరు కదా నైట్ అయితే ఎవరు ఉండరు అందరు పడుకుంటారు అ ప్రశాంతంగా చదువుకోవచ్చు మంచి అర్థం అయితే
అవున పొద్దుగాళ్ళ నాలుగింటికి ఎవర్లతే లేస్తారండి ఎవరు లెవరుగా అప్పుడు కూడ
మా మమ్మీ పాలమ్ముతది కాబట్టి పొద్దుగల నాలుగు మూడున్నరకి లేస్తం
పొద్దునె లేసి ఎన్ని బరులు ఉన్నాయండి అంతే
ఒక పది పదిహేను ఉంటాయండి అందుకే ఏ పొద్దున్న లేస్తాది మా మమ్మీ
అవునా అప్పుడయితే మీ మమ్మీ పనులు మీ మమ్మీ కొంటే మీ కేం డిస్టబెన్స్ ఉంటదండి అప్పుడు మీర్
బర్లు అరుస్తాయి కదండి బర్లు అరుస్తాయి డిస్టబెన్స్ రాద
అవున బర్లు అరిస్తే కూడ డిస్టబెన్స్ ఎడా అండి
బర్రలు కావు కావు అని అరుస్తాయి మరల డిస్టర్బ్ ఏందు ఆ బరలకి ఏందండి ఈ మధ్య కావు కావని అరుస్తుంటాయి. అర్థం అట్లా ఏమైంద
అవునా ఏమనా అవునా అయితే ఏదో ప్రాబ్ లో ఉన్నట్టున్నాయి ఆ బర్ల డాక్టర్ కి చూపించండి
అదే అండి మొన్ననే అయ్యగారి దగ్గరకి తీసుకెళ్ళాం అయ్యగారు ఏ మందులు ఇవ్వట్లేదు
ఆ బర్ల గ్రహం మత్త అయ్యగారి దగ్గర తీసుకోక వట ఏందండి డాక్టర్ దగ్గర తీసుపోవాలి
ఆ అదే అండి ఇప్పుడు పంచంగంధ ఉపయడానికి కూడ మొన్న వెళ్ళాను డాక్టర్ దగ్గరికి కానీ ఇప్పట్లో ఏం ముహూర్తాలు లేవని చెప్తున్నారు
ఆ దానికి కూడా ముహూర్త
అంటె బర్ల దగ్గరికి అంటే అన్నిీ మంచిగా జరగాలంటే ముహూర్తం తీసుకోవాలె డాక్టర్ దగ్గర పోతేనేమో పంచాంగం చూసి ఇప్పుడు ఏమి లేవు అని చెప్తున్నారు
అదేంటండి మీరు అన్నిీ రివర్స్ లో చెప్తున్నరు
రివర్స్ ఏమున్నాం కరెక్ట్ గానే మాట్లాడుతున్నా కదా
డాక్టర్ దగ్గరికి పోతే మందులు ఇస్తారు అయ్యగార్ దగ్గరికి పోతే ముహూర్తం చెప్తారు మీరేమో రివర్స్ రివర్స్ చేస్తున్నార్ ఏంటి
అవున నాకు అసలు బాగా జదివి జదివి ఏం మాట్లాడుతున్నా అద్రం అయితేలేదు ఈ మధ్య
అవునండి మరి అం త మర్చిపోతే
అంటే బాగా చదువుత చదివింది ఒక్కటే గుర్తుంటుంది ఇంక ఏం గుర్తుండట్లే అందుకే ఇట్లా అయిపింది చదివింది టీ
అవునా అయితే అంతగా చదవకండి కొంచెం కొంచమే చదవండి మరి బాగా చదివితే ఏమంటారు మెంటల్ ఎక్కుతది ఏమో
కానీ బాగా చదవకపోతే జాబ్ రాదు కాదండీ కొంచెం కొంచెం అందరు చదువుతారు కొంచెం కొంచెం చదివినక మనకి ఎట్లా జాబ్ వస్తాయి అందరికనీ ఎక్కువ చదువుతూనే జాబ్ వస్తాయి
అది కూడా కరెక్ట్ అండి కాకపోతే ఇప్పుడు మీరు బాగా చదవడం వల్ల అన్ని మర్చిపోతారు ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల మీ ఊర్ళ్ళు మిమ్మల్ని ఏమనుకుంటారండి చూసి చదివి చదివి మెంటలేషిండేమొ ఇమకు కద అనుకుంటారు
మళ్ళ వాళ్ళే వచ్చి నన్ను మెచ్చుకుంటారు గదా
అవును గాని ఇప్పటి వరకు అ మీ ఇంట్లో వాళ్ళకయితే ప్రాబ్లమే కదా ఆమే ఇట్లయింది అట్లయింది అని అ టరు కద అండి
ఏం కాదండి నేను నా పని లాస్ అంతాగానే వేసుకుంటున్నా బట్ అప్పుడప్పుడు అయితే ఇట్లా కొంచెం వేరే వేరేగా మాట్లాడుతూంటంది అంతే మిగతా సమయంలో బానే ఉంటా
అవునా అయితే ఏం ప్రాబ్లం లేదంటారు
నేను అందుకే ఎక్కువ ఎవరితోను మాట్లాడినండి మధ్య ఇట్లే కూవా మాట్లాడుతున్నానే తగ్గించనా అందరితో మాట్లాడం కూడా
అది కూడా పంచిదేలేండి బాగా మాట్లాడినా కూడా వాగుడుకాయ అంటారు
హమ్ ఇప్పుడు మీ గురించి కూడా నాకు అదే అనిపించి నేను మీకు చెప్పానా బయ చెప్పలేదు నేన్ చెప్పా లేదు కూడా బయిటికి
ఎందుకండి అట్లా మరి అన్ని మనుషుల్లే దాసుకుంటే మీకు ఏమి అనిపియదా అండి చెప్
మంచిగా నేను బరువు నాకు అంటే వెయిట్ గెయిన్ చేసుకోవాలని ఉందండి అందు కే అన్ని మనషులో దాచుకుంటున్న ఈ మధ్య
ఓహో ఇట్లా దాసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారా అండి లేకపోతే బక్కగా అయితారా
ఇప్పుడు అన్నీ మనసులోనే దాచుకుంటే ఆ బరువు అంతా పెరిగి ఎక్కువ అయిపోతాం లేద బయటకి జెప్ష అంటే బరువు పోతది మనం బక్కగా అయిపోతాం
అవునండి అంటే మనం తినే తిండి మీద దాని మీద ఆధారపడదా
తినే తిన్ తినే తిన్ అంటె ఇప్ పొద్దున్న తింటామండి మళ్ళీ నెక్స్ట్ డే అది మళ్ళీ బయటకి వెళ్ళిపోతది అది మనసులోనే దాసుకుంటే బరువు పెరుగుతాండి
అవునా అయితే తినే తిండిని కూడా మనసు లోనే దాసుకోండి అయి ఇంకా అప్పుడు ఇంకా బరువు పెరుగుతారు కదా తినకండి అప్పుడు తింటున్నట్టు మనుషు లో దాసుకోండి
అది మెటాబాలిజాం కదండి మనం దాన్ని ఆపలేం బట్ మనషలో దాసుకోవడం అనేది మన ఎమోషనల్ థింగ్ కాబట్టి మనం కంట్రోల్ చేయోచ్చు దాన్ని చేస్తున్నాం అంతే
అది కాదండి తినడం మానేసి తిన్నట్టుగా మీ మనసులోనే దాసుకోండి అది దాసుకోవడం వల్ల అప్పుడు బరువు పెరుగుతారు కదండి మీరు
అవును ఈ ఆలోచన కూడా బాగుంది ట్రై చెయాల ఉండు ఖచ్చితంగా ట్రై చేస్తాను
మంచిగా అప్పుడు మూడు పూటని తిన్నట్టుగా దాసుకుంటే మూడు పూటలది పెరిగిపోతారు ఒకటేసారి
అవును నాకు అసలు ఐడియానే రాలేదు మీరు బాగా ఇంటెలిజెంట్ ఉన్నట్టున్నారుగా
ఆ మర ఇసువంటివి చెప్పమంటే మస్తు చెప్తాండి నేను నన్ను అడగండి
ఆ మీరు కూడా బాగా చదివారూ అనుకుంటే అందుకే ఇట్లా బ్రిలియంయంట్ ఐడియాలు వస్తున్నాయి మీకు
మరి కొద్దిగా సదువిండ్రు అనుకుంటాండ్ర నేను మస్తు సదివిన్ను నేను
ఆ
అందుకె ఇసువంటి సెత్తు ఐడియాలు అన్ని అత్తయి నాకు
అర్థం అవ్వట్లేదు మీ టాలెంట్ మీరు గుర్తించాలండి ఎప్పుడైనా వేరేటోళ్ళు ఎవరో మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం రాకూడదు
ఇంత టాలెంట్ నాకు లేదు లెండి ఇప్పుడు మీరు గుర్తు చెప్పిర్రు కదా ఇక హ్యాపీగా ఫీల్ అయితున్న నేనైతే
మంచి విషయమే అండి
హ ఇంకేమైన్నా ఐడియాస్ కావాలంటే చెప్ప చెప్పండి నేను ఇస్తాను ఇట్లా నా దగ్గరకి బోచ్చడు ఐడియాలు ఉంటాయి ఉత్తని ఇట్లా పట్టుకొస్తాయి నాకు
అంటే ఇప్పుడు దీనికి ఏం ఖర్చు కాదని వస్తాయ అండి బాగా
అంతే కదా అండి ఐడియాలు చెప్పడేనా ఖర్చు ఉంద చె
మరి ఏమైనా డబ్బులు అవసరం అడిగి ఫోన్ చేసి ఇస్తారా అండి ఇట్లనే ఇప్పుడు ఐడియాలు ఏమైనా అవసరం ఉంటే చెప్తానండి అంటున్నారు కదా డబ్బులు కూడా అవసరం ఉంటే ఇస్తారా అండి
ఆ పైసలు ఎందుకు ఇస్తామండి పైసలు అంటే అవి ఖర్చు కద అలా ఇయ్యనువ్వుత్త ఐడియా అని తీయ్యచ్చు ఐడియా ఇయడంలో పెద్ద పని లేదు
కానీ పేదవాళ్ళలకు సహాయం చేస్త పుణ్యం వస్తుంది
అయితేనైతే పైసలు ఇయ్యాలని రూల్ లేదు గా వాళ్ళకి పైసలు కావడానికి ఉన్న ఐడియా కావాలంటే చెప్పండి చెప్తాను అప్పుడు
అంట్ అంటే అందరు మీలాగా తెలివితేట్ టల్ తోని పుట్టరు కదా ఇప్పుడు వాళ్ళక్ డబ్బులు సాయం చేస్తే వాళ్ళు తిండదుం టారుగదా ఉపయోగపడ్
అదే అండి నా లాగా అందరు తెలివితేటల్ తోని పుట్టారు కాబట్టే వాళ్ళకి ఏమన్నా కావాలంటే
హ్మ్ చె సరే మరీ ఇంకేముందండి ఏం లేదు మీతో మాట్ ట్లాడుతుంటే నాగ్గూడ కొంచెం తెలివి పెరిగిపోయినట్ ట్టనిపిస్తుంది.
అవునా అండి ఇంకేమన్నా అయ్ కావాలంటే చెప్పండి అప్పుడు ఇంకా మీరు గూడ నాలాగ ఆలోచించడం స్టార్ట్ చేయొచ్చు. ఫుల్లా ఫుల్ తెలివొస్తది మీగ్గూడా.
కుంటారండి ఏమన్నా పుస్తకాలు చదువుతారా మీరు?
ఏ లేదండి అట్లా ఖాళీగా గూసోని ఉంటాం కదండి అప్పుడు ఏమ వోక ఆలోచనలు వస్తే అలా వచ్చిన ఆలోచనలోనే ఒకటి మీకు చెప్పినా అండి అంతే
ఆ అంటే మీరు ఇప్పుడు మార్నింగ్ నుండి సాయంత్రం వరక్ ఆ మీరు కొషన్ అడగకముందే ఆన్సర్ చెప్తున్నారు
అంటే మ్మ్ నాకు మీ మనసు తెలుసు పోయిందండి నెక్స్ట్ ఏం కొషన్ అడుగుతారు. నేను ముందే ఊహించుకొని ఆన్సర్ చెప్ తుంది
మీరు బానే బ్రెయిన్ వాడుతున్నారు బా అనిపిస్ మీరు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందండి నాకు.
నాగ్గూడ అట్లనే ఉందండి.
అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండండి మరి. మనం ఒకరి ఐడియాలు ఒకరు షేర్ చేసుకుందాం సరేనా?
సరే అన్ ఇప్పుడు అన్న ఐడియాలు నేనే చెప్పిన కదాండి మీరేం చెప్పిరు ఏం చెప్
అంటే నెక్స్ట్ టైమ్ కి నేను చెప్తాను అండి ఓకేనా మరి బై
ఓకే అండి బాయ్